ఆ చెప్పు రా ఏం చేస్తున్నావ్
ఏముంది కరెంటు పోయింది బయట కూర్చున్నాం చల్ల గాలోస్తుంటే.
ఆహ.
హ.
కరెంట్ ఉండదా ఎం మీ దగ్గర ఎక్కువ.
ఈ ఎండకలం ఏమో తెలువదక్క ఈ మే నెలలనయితే అసలే ఉంటలేదు ఈ ఎండాకాలం కాణించి ఛీడి మాటికి తీస్తుంది
పో.
చిటికి మాటికీ తీస్తుంది తీస్తున్నారు ఇంకా మా ఊరు ఎందో. ఏ ఊర్లోన్నా లైట్లు పోయినప్పుడు ఎస్తరు కానీ మా ఊర్లో అయితే. రోజుకోసారి వారానికోసారి లైట్లు వేస్తారు కరెంట్ తీగలగల్ త్తారు ఇదేం ఊరు.
ఉమ్.
అమ్మ ఉ
స్పెషల్ ఉంటూ స్పెషల్ ఊరు.
నిజంగా అక్క కోపం వస్తది ఈ ఎండాకాలం పూటయితే.
ఊ
ఊ ఒక్కొక్కసారి అయితే సమ్మర్, వింటర్ సీజన్ లో కూడా. టమ్మమ్మా అమ్మ అయ్యా ఈ ఎండక్ కాలం పోయిన తర్వాత నెక్స్ట్ సీజన్ లో గూడ వేస్తారు మా ఊల్లె ఏందో మా ఊరు అంటే. అంత ఉంటది..
మావుల్లె ఏం చేసిర్రా కరెంటేది అంత మంచినే ఉంట మ లేచ.. కానీ లైట్లు ఇప్పుడ మన పోయినే అనుకో బజార్లైట్లు. రోడ్లేమో సక్కగా. కంప్లీట్ ఇచ్చినామనుకో సంవత్సరం అయినా వెయ్యరు అదొక్కటి వచ్చింది బాధ
ఉ హు
ఓ అయ్యింది మా ఇంటి ముందు లైట్ లేదు ఇప్పుడు అంటే మాది. మున్స్ పలయిపోయింది.
ఉ హు
అందుకే సర్పంచ్ ఇట్ ఉండడు కదా చుక్కని కోవరులేరు ఎడుకో ఎప్పాలంట ఆ ఇస్తే అది ఎప్పుడు తీ ఎప్పుడు ఎప్పుడు ఏస్తారు ఏందో
మీ ఊరు సర్పంచ్ లేడు.
లేడు అదే చెప్పిన మాది అది అయిపోయింది సిటీలకలిపిరు మా ఊరిని.
ఓ అవునా.
ఆ మళ మా ఎట్ల ఉంది తెల్సా మొత్తం మఊరు.
ఆహా.
ఉ హు ఇట్లుంది తూముకుంట ఉప్పల్ దగ్గరికి పోయి అడా కంప్లైంట్ ఇచ్చి రావాలంట.
ఓయమ్మ.
అదంతా చేసేబదులు ఒక లైట్ తెచ్చి మనమే పెట్టుకుంటే బెస్ట్ అనిపిస్తది.
అవును.
మ్మ్
వాన వచ్చేద్ తక్కువ ఉంటది ఉరుములు మెరుపులు ఎక్కువ ఉంటది మా సైడు.
సరే
హ్మ్ ఒకటే ఉరుముతుంది.
వస్తదేమో మరి.
ఏందక వానచ్చేద్ తక్కువ ఉంటది గాలి వరవేమో ఎక్కువ ఉంటది. ఇంగో జాగారం చేయాల్సివస్తది. వా గాలి వల్ల టయాన్కి. మళ్ళ ఫోన్లో చార్జింగ్ ఒకటి ఉండదు.
ఆ కాద్ గాలి వచ్చి కరెంట్ దీస్. తీస్తారు మా దగ్గర గూడ అంతే గాలిస్ ఎక్కువొస్తే తీసేసారు కరెంటు.
ఆ మరి తట్టు దగయ లేల్సా చెట్లు కూల్తాయ తొందరగ ఏయ్యనే ఏయ్యరు మళ్ళా.
కానీ బెస్టే అని ఇగ మనకి ప్రాబ్లం నుంచునోళ్ళకి ప్రాబ్లం.
ఆ ఆగడగడ అయితది ఉబ్బరిస్తది నైటు
నయందేన
చుక్కలు చూస్తావ్
అవును.
గట్ట ఉంటాయ్ అవి
ఎండకాలం ఎప్పుడు అయిపోతదో మాకెప్పుడ మంచిగ అయితదో ఏం అర్థం అయితలే.
వానల్ వడతే ఎం గాదు ఇగ
ఆ వానలు వత్తిమంద్ ఇప్పుడు పడాలి ఈ వానలు.
అవును ఈ టైంకి మేము పోయినసారి ఇత్తులు పెట్టిన్నం అన్ని అయి పోయినయ్ గానీ ఈసారి ఇత్తులు కాదు కదా ఈసారి మస్తు లేట్ అయితది తరం లోసే
హ్మ్ మా సైడు. నిన్నే లాస్ట్ ఎళ్ళిపోయింది ఆర్మిషన్
మ్ హు
ఇగ ఏ సరిహద్దున్నసరు ఏ సర్.
మ్మ్ ఈ సారీ రైతులకు లాసే ఎందుకంటే ఇస్ పోయిన్సారి ఎప్పుడు. కార్తులనే ఒకటి ఉంటాయ్గ రోమ్ కడతాయి ఆ క రూం కర్తుల్నె ఏమో అప్పటికల్లా ఇత్తుల్ పెట్టిర్రంటవ్ మా సైడు ఈ సారి అయితే అస్సలు ఇత్తులు కాదు కద దున్నిన్ కూడా దున్ని. పియలేదు. ఉమ్ సర్లే అయితే
చెప్పు ఇంకా.
దీని ముందే సెకండ్ టైమ్ నిన్నవా.
ఏ... ఫస్ట్ టైం ఇంగ్లీష్ సెంకెడ్ ఇంకా.
అయ్యో...
ఇంకా మిల్లా నిద్రొస్తుంది పండుకుంటిగా
మరి నువ్ మధ్యాహనం నిద్ర పోతవా
నిదురోస్తుంది వస్తుంది ఈ రోజు ఎందుకో పండుకుంట నేను పండుకునుడు అంటే ఇష్టం నాకు పొద్దుంత వండుకోన్నా అంటె నైట్ వండుకోమన్న పంట ప్రాబ్లం లేద్ నిద్రకి
నాక్ మధ్యానం నిద్ర రాదు
నేన్ పండుకుంటా
మళ్ళ నైట్ నిద్రొస్తదా
ఓస్తది ఒక ఉంటా ఓ పనేడు గట్ల దాకా ఉంట ఇగ ఆనించి ఒచ్చేస్తది ఆటోమేటిక్ గా ఓచ్చేస్తాది నిద్ర
అ నాకు మధ్యాహ్నం స సచ్చినా నిద్ర రాదు
లేదు
అస్సలు రాదు మధ్యాహ్నం అందుకనే గి అంతా బాధ అయితది నాకు ఫోన్ సక్కగా ఒక్కొక్కసారి చూడబుద్దిగాదు ఎంతకానం చూస్తాం ఫోన్ అయిన
అవును ఫోన్ చూడబుద్దీ ది మూడు మా అన్నది ఉన్నపటినుంచి ఘోరంగా పిచ్చి లేసింది ఆ ఫోన్ పట్టుకుని ఏం జూడ బుజ్జుకదు ఫోన్ అడ పడేసి ఏదన్న ఎటు ఫోన్క్ లేదా డ మళ్ళీ లాప్టాప్ చూద్దాం అంటే లాప్టాప్ లో కూడా చూస్ దే చూస్తా యూట్యూబ్ గేమ్ ఆడతే గదే ఆడత అది కూడా కొంచెం సేప్ ఆది ఎక్కువ సేపు ఆడాబుద్ధి కాదు అన్ని బోర్ కొడతది ఆ టీవీ ఉండది పాడ్ ఉండదు ఎం ఉండదు అమ్మ బయటికి వోదం అంటే ఎవరు ఉండరు
ఉ ఈడ కూడా అట్టనే ఉంది ఎవరు లేరు పిచ్చి లేస్తుంది
హు హు
వానోస్తే బెటర్ గనీ గాలి రావద్దు
అవును ఆ సరేతీ
గాలోస్తే కరెంట్ ఉండదు వర్షం వస్తే వేస్తారు కరెంట్ కానీ గాలోస్తే ఏయ్యారు కరెంటు
అవే మా సైడు గాలి వస్తులేదు వాన వస్తలేదు ఎక్కువ ఎండా కూడా కొడుతలేదు ప్రశాంతంగా ఉం ఉహ్ అతఅగు ఇగాయితది సాయంత్రం లోపు వస్తుండొచ్ జీవానొస్తది అనుకుంటా సాయంత్రం వరకి
వస్తది ఏమో
ఉహు మా అన్న లేడు
మా డాడీ పనికి పోయిండు
ఉహు
మా డాడీ పోయొచ్చి పండుకుండు
ఉహు
ఆ ఒరిగింది
ఏం ట్రైంది
ఒరిగింది ఒరిగింది పన్నది
ఓహో పడుకుంద నాకు ఏదో ఊరికియిందన్నట్ వినపడ్డది. ఆహా
నేను కూడా అనుకు
అవునా నేను కూడా బయట ఓ బల్పిట్ ఉంటది దాని మీద పడుకొని ఉన్న గాలి వోస్తుంది ఆ ఇంత సల్ల వడతే ఈ ఫోర్ అయితున్న ట్ట అనిపిస్తది
ఆ అవును అట్లనే అనిపిస్తది
ఉమ్
టైం పాస్ అయితలే ఏం అయితలే
ఆ అక్క
టైమ్ పాస్ అయితలేదు ఏం అయితలేదు.
అవును నిజంగా టైం పాస్ అయితలేదు ఏమవుతలేదు
రీల్స్ చేదాము అంటావు ఉంటూ వర్లిరు మొత్తానికి చేయబుద్ధి అయితలేదు.
ఓ ఇంకా రీల్స్ చేస్తావా అక్క
పోస్ట్ చేయ్య గ్యాలరీల ఉంటాయి దా పెట్టుకుంట నేను
ఓ నైస్
ఉమ్ ఏం చెయ్యా జస్ట్ ఫోటోలు కొన్ని అంతే
ఆహా
మ్మ్ చెప్పిక నిద్ర వస్తుంది నాకు మ్మ్ ఏం చెప్పాలి ఈ యమ్మ నైట్ తిన్నవా అన్నం మీ అమ్మ తిట్టింది కదా రమ్మాన్నీ రమ్మానీ
తిన్న తిన్నా
ఉమ్
మళ్ళా ఫోన్ కట్ చేసిన తర్వాత తిట్టుకొని ఇగ తిన్న
ఉహు
తిన్నాం
అ
నైట్ తిట్టుకొని వన్ ఉంటారు తిని పడుకోవాలి పడుకున్నాం
అహ
హ
నైట్ పదు పద్కోన్ గంటలకు తిన్నాం
అంత లేటు మీరు లేట్గా తింటారా
ఆ లేటే తింటం మేము టెన్ టెన్ తర్వాతనే ఇగ టెన్ తర్వాత తింటం మేము
ఉ హు
ఉ
మేం ఎయిట్, ఎయిట్ థర్టీ కి తింటం పదింటికల్లా పడుకుంటాం టెన్ కల్లా పడుకుంటాం
ఉ హుమ్మ్ మా అమ్మకు ఒకసారి నైట్ స్టార్ట్ చేస్తుంది తెలిసే ఉంటది
ఓ
అట్లుంటది మీ ఇంట్ల
ఉ హుమ్మ్ మీరు మొత్తం సిటీ లాగా చేస్తుంర్రు
ఉ గట్లనే అలవాటయింది మాకు బాయ్ కాడికి ఏడికైనా పోయినా కూడా అప్పుడు కూడా అట్లనే చేసిల్లు చాయ్ తాగి పోయినం అనుకో
ఉ
ఇంటికి వచ్చినంక మధ్యాహ్నం వస్థమో లేకపోతే సాయంత్రం వస్తం ఒక్కొక్కసారి అన్నె వండుతది ఒక్కొక్కసారి ఇచ్చిండు
ఓ బాయ్ కొంటారు గిన్నెలు తీసుకోని పొయ్య
ఆ గిన్నెలు ఉంటాయి ఆడ చెనుయి ఎప్పుడైనా ఉంటాయి ఆడ
ఓహో గాలువరం స్టార్ట్ అయ్యింది అవునా గాలి దుమారం స్టార్ట్ అయింది ఇగ
ఆడుకో గాలి దుమారం బాయ్
ఆ బాయ్
హ